వ్యా బట్ కట్ అయిపోతాది మిడిల్లోనె సిగ్నల్ ఏదో వెళ్ళిపోతుంది. కొంచెప్ వేరే ట్యాబ్ ఓపెన్ చేయకూడదు.
అవునా
వెళ్ళపోతుంది ట్యాబ్ ఓపెన్ చేసుకుంటె వెళ్ళిపోతుంది రాస్తూ మాట్లాడదామంటె
ఉహు
ఎ ఇప్పుడు పాటల కాంప్టిషన్ పెట్టింది. పాట్ టల కాం పుడిషా నా వాయిస్ ఇంటే మీరు ఇం గ అయిపయే ఇంగ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నా ఎప్పుడేమి తొక్క
మ్మ్ కాదు ఇదేమంటారు
కాదు నువ్వు జరంటారు మీ అక్క పెళ్లేప్పుడంట మీ సొంతమక్క ఇంకా డిసైడ్ కాలే బట్ ఎండ్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్ లో ఒక న్యూస్ వస్తదక్క అలా అయిదో లేదో తెలీదు బట్ సంబంధం అయితే సెట్టై సెట్ కాలేదు సెట్ అయిద్ది నా గ్రాడ్యుయేషన్ అయితే నక పెళ్ళి నెక్స్ట్ మేబి మీరు అందరూ వస్తారు ఏమో జరువత్ సమస్య కళ్ళు మ్మ్
ఏ అవును జాము
అవుర అవు ఐ అయిందా స్తుంది ఆ ఏదో అన్నేం పెడుతున్నాడంటా అన్ని ఉండే కంపెనీలన్నీ ఆ కోర్స్ చేస్తుంటది రాస్తూ ఉందనింది ది ఎగ్జామ్స్ తీస్తుందంట ఆన్లైన్లో ఆ ఒక్కటయింది అం ట మన పెళంతా ఉంది కదా దాంట్లో ఒకటే రాసిందంట దాని రిజల్ట్స్ ఇంకా రాలేదనింది
మ్మ్
మీ తవింకారు ఓ ఏదో ఇంకో మన్న ఏదో తే పెట్టాడంట తన్న
మ్మ్
టైమ్ ఉందనింది ఇంకా సండే నో సాట్ రేపో మండే నో రాస్తాననింది
ఏంది సబ్జెక్ట్
ఏంది సబ్జెక్టు సాత్ సాత్
మ్మ్ హు డిమాండ్ ఉందసలికి
అప్పుడు మొన్న ఇత్ జొదెదబ్బా అక్ ఒకక్క ఉంటే వాళ్ళ పిన్ని అదే కోర్సాడు అంటుండు, చూ ఒక అక్కని చేయమని చెప్ తో ఉండె చూడె ప్పుడు ఆ కోర్సే
హ్
అదే చేసింది కంప్లీట్ చేసింది, అయిపైంది. ఇంకా రాలేదండ్. ట్ పైలెక్ హు పెట్టారంటే ఈమెయిల్ లో అంతె
స ర్టిఫికెట్ ఏమన్న ప్రూఫ్ ఏంది.
ఇస్తారా అన్నారు మళ్ళా, ఎప్పుడు ఇస్సారో తెలిద్ నాకింకా అద్ అడగలేదు.
తెలివి లేండదు. పక్క అడుగుతరు కదా సర్టిఫికెటు
అది కరెక్ట్
హు
ఉ తే ఇంకా ఏం లేదు మొన్నె మన్నసారికి ఇంకా, ఈ అక్క పెళ్లి కాకుండా ఒక్క సంబంధం అడిగింర క ఇంకా మార మారడిన రెడి ఆడి ఊర్లోనే బల్లాల్లోనే ఒక అన్నకు అడిగిండ్రి బానే రిచ్చన్ బానే రి అన్నారు. మంచోడే అన్నారు.
హు
మా మా డాడికి ఇష్టములేదు అప్పుడె ఎడనుకా వద్ వద్దు అన్నడ
హు
ఉ కొంచం ఫైనాన్షియల్ సెట్ ఆయితే
హుహూ
సరిపో
అంటే నేను వింటున్నాను చె మరి ఓవరెక్షన్ జెయకుఇంతసెప్ నెనే వాగిల్ వాగిన
వాగింది నువ్వే లే లేదనట్లేదు
మ్
ఏం.. ఏం పెళ్లిళ్లో ఏంటొ తల్లి ఆచా మళ్ళా ఇదేదొ ఆ....
ఇలు తెలుస ఉంట మ్ నీకు ఏది ఇష్టం లవ్ మెరేజ్ ఇష్టమా లేకపోతే ఎరేంజ్ మెరేజ్ మ్ హు హూ ఇష్టం ఉన్నది చెప్పూ మళ్ళా మా డాడీకి ఇష్టం లేదు తొక్క తోలు అని చెప్పుకు మళ్ళీ నువు
టూ బి జన్యూన్ మా లవ్ మ్యారేజ్ విత్ పేరంట్స్ ఒప్పించుకోని చేయడం
మ్
ఒ అది ఇష్టమే బట్ లేడు ఏంచెయ్ మ ఔ మా డాడీ ఒప్పుకున్నాడు కొంచెం ఫ్రీగా ఉంటాడంటే చేసేవాళ్ళు అది లేదు కాబట్టి చెయ్యమని
అంతేనా దొరక్ తుండ్రీ ఫైన్ బుడుకుతుంటుంది దొరకలేదమ్మా
తెలుసు లే మాకు
అంత లేదు ఆమ్ దానికి మీకు ఉందన్న మీరు లేదని చెప్పారు కదా
ఉండె ఒకప్పటి ఇప్పుడందుకే దూరాలనుకోట్లేదు ఎక్స్పీరియన్స్ మ్యాటర్ బ్రో అన్నట్టు మా సిచువేషన్ లేేదండీ మీ సిచ్యువేషన్ వేరు
ఎక్స్పీరన్స్ ద్ధనే వాళ్లు ఎక్స్పీరన్స్
అలా అనట్లేదు నేను అనేదీ లైక్ మా కంపాటబిలిటీ మాకు సెట్ అవ్వలేదు కాబట్టి మేము ఇద్దరం మ్యూచువల్ గా డిసైడ్ అయి చేప్పేసుకున్నాము
ఓకే చలిచ్చ నాటా హుమ్మ్ మళ్ళా ఇంకేమన్నా మళ్ళా రిలేషన్ లో పోవాలని ఉందా లేదా
లేదండి బాబు ఉహ్మ్
ఉహ్మ్
మంచిగా జాబ్ చేస్కోని మంచిగా మన లైఫ్ మేము బతకలాలనుకుంకూన్నా
వాళ్ళు చేసినక ఎంతసుకో ఒక అరౌండ్ ఇంకా ఫోర్ ఇయర్స్, ఫైవ్ ఇయర్స్
మంచోరుకుతే వైనాట్
అట్లాంతర
ఉహ్మ్
లైక్ ఒకవేళ ఒక సినదేలో. అన్నిలో అంటే లైక్ మీ హస్బెండ్ వాళ్ళు పని చేయకుడాదు అంటే ఏం చేస్తారు. అంటే లైక్ పని చేయొద్దు అనివాళ్ళు చెప్తే ఏం చేస్తారు ముందు. లైక్ మీకు ముందు వచ్చే పార్ట్నర్ ఏమన్నా.
కలిగాకుసుంటను ఏం పని పైసలున్నొడేతే.
మళ్ళీ ఎప్పుడంటే చెప్పి ఏమో కొన్ని సిచ్యువేషన్స్ వాల్ల వదిలేస్తారు.
బ
ఆహా జాబ్
నేను అంతసి ఏది వదిలిపెట్టనండి. నాకు క్లారిటీ వస్తేే వదిలిపెడతాను. దీని వల్ల ఏదన్నా నాకు ప్రయోజనం ఉందంటే. నేను వదిలిపెడతాం అందులో డబ్బులు వచ్చే వ్యతే అసలు వదిలిపెట్టడి.
హా ఎందుకండి
చదువుకునేది ఎందుకండి. ఇన్ని సంవత్సరాలు మా డాడీడా కష్టపెట్టి ఇన్ని కోర్సులు నేర్పించినది ఎందుకండి. నువ్ ఇంట్లో కూసోని అంట్లుతొమదానిక తోమడానికా.
సిచ్యూవేషన్స్ డిమాండ్ అయితేప్ అప్పుడేంచేస్తరు.
సిచ్యూవేషన్ డిమాండ్ చేస్తే వాళ్లే ఇంట్ల కుసోని తిన్నావ్ అం అందులోముంది వాడే నాకు ఎంత జాబ్కిి పైసాించూస్తాడో వాడ అంతే ఇమన్నాం నాకి కాలీ కుసుంట అందులోముంది.
అన్ తంటారా ఉహ్మ్ ఉహ్మ్ ఆది కరెక్ట్ ఉహ్మ్
జాబ్ చేస్తే ఉత్ జాబ్ ఐన ఏ పొద్దునా లే ఎన్ ఫైవ్ జాబ్ ఉంటంది. వీలది పొద్దున మార్నింగ్ సిక్స్ టు నైట్ పండుకున్నా టెన్ వరకి
ఉహ్మ్ అవి కరెక్టే ఉహ్మ్
ఉహ్
మళ్ళ మంచి పాట పాడుకుంటనే మ్యూజిక్ తోనే చేసేస్తున్నారా పాట
ఆ అంతేనండి రాదు హమ్
కంప్లీట్ పాడొచ్చు కదా అట్లీస్ట్ అఓ లిరిక్స్ తెల్సిన పాట పాడు అప్పుడు పాడుతుండ చూడ పాట పాట పాడను ఆ ఉం రాట్లేదా
ఉమ్
టైం వచ్చ ఉమ్ హమ్
అంతా క్షారి ఆడు కుందాం సినిమా పాటలు పాడుకున్నామ
తు
లేదు వార్క్ కుంటేే రికార్డు లో ఏందో అసలు రాజరాస్ చావ చచ్చిపోతున్నామంటే అక్కడ
డిట్లాయితే
ఆ సరేనండి బాయ్ అండి